హలో
హలో అక్క
ఆ హాయ్ రా నా వాయిస్ వినిపిస్తుందా నీకు నీ వాయిస్ నాకు అసలు వినపట్లేదు ఆ బాగా చిన్నగ వినిపిస్తుంది నా వాయిసు ఓకేనా
ఆ నీ వాయిస్ మంచినే వినబడుతుంది అక్క
ఆ సౌండు కొంచెం డిఫరెంట్గా వస్తుంది సౌండ్ వినపట్లే అసలు నీది
ఇప్పుడ అక్క
ఆ ఇప్పుడు ఓకే వినిపిస్తుంది చుప్
ఆ ఇక్కడ ఒక తన బండి తీసుకెళ్తున్నరు అందుకే సౌండ్ వచ్చింది నీకు వినబడట్లే
ఆహా ఓకే ఓకే ఏం చేస్తున్నవ్ ఏంటి స్పెషల్ ఈరోజు ఏం మరి బర్త్డే పిల్లవవా పార్టీకి
పిలుస్త అక్క ఖచ్చితంగా
అదే తమ్ముడు టూ డేస్ టూ గో వన్ డే టూ గో అని పె ట్ ఫొటోస్ పెడుతున్నారు నేనే ఫోన్ చేద్దాం అనుకున్న పార్టీకి నువ్వే కాల్ చేసావ్ ఏ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏంటి
ఏముంది అక్క ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాం అందరు అందరిని
ఆహా ఓకే నీ వాయిస్ బాగా స్లోగ వినిపిస్తుంది రా ఒక మాట కట్ అవుతుంది ఒక మాట వినిపిస్తుందిరా
ఇప్పుడ అక్క
ఆ ఓకే అదే బయటగిట్ల ఉన్నామేమో సౌండ్ కొంచెం బాగా స్లో వస్తుంది.
లేదు లేదు. క్క ఇంట్లోనే ఉన్నాయి బయట కూర్చొని ఉన్నా ఇంతసేపు ఇక్కడ బండ్లు ఉండి అందుకే వెళ్ళిపోయారు.
ఆహా ఓకే ఓకే ఓకే ఎక్కడ చేస్తారు షాపింగ్ ఏంటి సంగతులు మరే
ఏం లేదక్క ఇగో ఏం లేదులే గాని ఇప్పుడు స్టీల్ వాట్లనే మంచి ధమ్ బిర్యానీ లాగా ఇంట్లోనే ప్రిపేర్ జేద్దామని స్టీల్ పాత్రలు కొ గెళ్ళం
అవునా ఎంత పట్లదిరా నేను మొన్న గిన్నె కొన్నాను. అది కింద అడుగు కొంచెం మందం ఓచ్చేటట్టు అట్లా దిస్కోవాలట గదా.
అవునక్కా
ఎంత బడ్డది మరి నీకు ఎన్ని కేజీస్ తీస్కున్నావు.
ఎన్ని కేజిసంటే
నేనైతే మొన్న మూడు కేజీలు థిస్
ఫోర్ కేజీస్ తీస్కున్న
ఆహా ఓకే
ఆ వో ఫోన్ ఫే జేషి తీస్కుంటే అది అదొచ్చి సిక్స్ థౌసేండ్ అట్లా బడింది. మస్తు రేటక్క స్టీల్వి
అమ్మో బాగా రేటుందిరా బిర్యానీ గిన్నెలంటే అది కింద అడుగంతా కొంచెం గట్టే ఇగా మందంగూండాలా ఇటు జుస్తే మనకి అది కింద మాడు మాడుకోకుండా ఉండాలట గదా. నేన్ అదే అన్న ఏంది ఇంత రేటా అని అడిగితే అం కుల్ అదే అంటుండు ఈ షాప్లో అంకులు మా దేగ్గ దగ్గర తెల్సినయినా కొంచెం తగ్గించియాడాంకుల్ అంటే లేద్ లేదమ్మా నాకు పడేదె రేటంతా ఈ గిన్నెలు మాకూ ఆ కొన్ని గిన్నెలు మావుల్ పల్సగుంటాయి గని ఈ గిన్నెలు మాత్రం ఖచ్చితంగా అవి మం దం గిన్నెలే దిస్కోవాలి అంటుంది
అయ్యో మా దగ్గర మేము మేమ్ ఏళ్ళిదగ్గర కొంజెం తక్కువే ఉంది గనిక్క మస్తు మస్తుత్ వెయిట్ త వెయిట్ ఎక్కువున్నాయి.
మరి తెల్సిన షాప్ ఒకటి ఉంది మరి నాగో మాట జెప్పినటైతే నేను గూడా ఓచ్చేదాని గదా
మస్తు రేటుంది అట్లాగే మస్తు బరువు గూడ ఉందక్క చాలా బాగున్నాయి డేక్షాలు అసలు ఎంత మంచిగున్నాయంటే అంత మంచిగున్నాయి.
హలో
చాలా మందంగుంది అక్క చాలా మందంగుంది అ బిర్యానీ బిర్యానీ డేక్ష గోడా ఒక దిస్కున్న
ఆహా ఓకే
బిర్యానీ డేక్షో గూడ అది బ్రాతేండిలో తింటుంటే అక్క అది మనం హాట్ వాటర్ లో హాట్ వాటర్ బేట్టాం అనుకో డేక్షలో అదొక రంగులో ఓస్తుందక్క
ఈప్పుడు జుస్తే అలుమిన గిన్నె ఇట్లాంటివి గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మొన్న అసలు చూసిన ఇంస్టా అయినారా ఇప్పుడు అల్యూమినియం గిన్నెల్ ఐడియా ఉందా నీకేమన్నా అల్యూమినియం గిన్నెలో ఆట మనం ఫూ ఆ ఇప్పుడు కొత్తగా ఓస్తున్నాయిగా ఓకే కొంచెం ఎట్లా బిర్యానీ గిన్నె సైసులో కొంచెం చిన్నగా ఇప్పుడు ఎక్కువగా వనం ఎక్కడ అంటే నువ్ ఆ కొంచెం కుండ బిర్యానీ ఇప్పుడు నువ్వు చేసే ఐట గిన్నె అన్నవ్ జూసావా సేమ్ అదే మోడల్లో ఓస్తుం ది కానీ కింద కాపర్ది అది రాదు అట్ల దీస్కుంటే మొన్న న్యూస్ సూష్ తల్యూమిని గిన్నెల్లో తిండం వల్ల గూడా క్యాన్సర్ ఒస్తదట అదేట్లా అన్ జెప్పి నేన్ సెర్చ్ చేస్తే అది మనం వొండేటప్పుడట కొంచెం మనం వే గిన్నె వేడికే ల్యూమినం అనేది కరిగి మన ఫుడ్ లో కలుస్తదట వామ్మో గిన్నెల్ అంత గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ అనుకున్నా నేను
అక్క మస్తు ప్రాబ్లం అయిద్ది గిన్నెలతోటే ఎక్కువ
నేమొ ఇంగ సరేలే అంజేప్పి ఇట్లా షాప్కెళ్తే ఒక ఆయన ఒక నాక్ తెలిసినామన్నది గదా రాగి చెంబులు రాగి గిన్నే రాగి బిందెలే వా డాలి అన్నది సరేలే అంజెప్పి పోయి రాగి బిందె రాగి బింద కొందామని పోయే లోగ అది రాగిబిందేం తక్కువ కాస్ట్ లేదు రాగిబిందెకి కూడ బాగ కాస్ట్ ఉందిరా
అవునక్క మస్తు కాస్ట్ ఎక్కువ ఎందుకంటే ఇంకా మట్టి మట్టి కుండలు నాగదీక్షాలొచ్చినయి గాక్క అందులో అయితే ఇంకా మంచిదంట
అవునవును
మ్మ్ ఇపుడు ఇపుడు ఇంకో ఏంటంటే స్టీల్వి స్టీల్వి ఏం టంటే అక్కా మనం తిన్న వెంటనే అది దాని మీద ఏం ఉండట్లే పోతంది మొత్తం
అవును
తోమి తోమి దాగూడా అవసరం లేదు మామూలుగానే వాటర్ గడిగి పారబోస్తేనే పోద్ది వెంటనే అదానీమీద ఏముండట్లే అలాంటిది ఇప్పుడు రాతెండి దాంట్ ట్లో గాని రా రాతెండ్ అది ఏంటి రాతెండిదే గద అది వైట్ కలర్లో ఉంటది
అల్యూమిన్యమా
అల్యూమినియం దాంట్లో తింటుంటే అది వాటర్ కొంచెం ఏదన్న హాట్ వాటర్ ఏమన్నా కాగబెట్ కొని తాగాలన్న గనీ అదొక రంగులోకొచ్చేస్తున్నయి అక్క
అవునవునరా ఇప్పుడు నువ్వు మట్టి కుండలంటే నాక్ గుర్తొచ్చింది మా దగ్గర ఏం జేస్తదంటే మట్టి కుండలలో పెరుగు పెడ్తే మస్తాయిద్ రా టేస్టు ఎప్పుడైనా తిన్నావా మరి కుండా పెరుగు
తిన్న తిన్నక్క కుండా పెరుగు తిన్న
నేను గూడా ఇంట్లో ఏం జేస్తున్నానంటే చిన్నకుండా గొనుక్కొచ్చుకున్నా అయితే లీటర్ పాలు కాగబెట్టేసి అ కుండలో బోస్తున్నా కుండలో బోసేసి ఆ కుండలోనే ఏంజేస్తునంటే అన్నం ఉంటది కదా సద్దన్నం ఉంటదిగా ఆ సద్దన్నం దాంట్లో యేసేసి కొంచెం తోడేసి ఒక మిచ్చి అను ఒక ఉల్లిగడ్డ పెట్టేసి నైట్ నాన బేసే అనుకో తోడేసామనుకో తెల్లార్లేక అసల్ టేస్ట్ మామూలుగా లేద్ అసలు ఒకప్పుడు అనేదిగా ఏమున్నా లేపేయినా మజ్జిగన్నం ఒక మిర్చి ఒక ఉల్లిగడ్డ ఉంటే అదొక టేస్టే అనేది
హు మ్ ఇప్పుడు అది హెల్దీ హెల్దీ గూడా అంటక్క హెల్దీ గూడా అం ంట కుండ పెరుగు కుండలో కొంచెం సద్దన్నంలో ఏస్కోని ఇంకా అన్నం అన్నం పొద్దుటే ఆ అయ్యేజ్ అయ్యేటట్ జేస్తాన్నారు గదా ఇప్పుడు కొత్తగా
అవునవును మ్మ్
ఇంక అదైతే ఇంకా హెల్దీ అంట హెల్దీ ఫుడ్ అంట దానికి మించింది లేదంట
అసలు అంత ఎందుకురా అసలు ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు ఆయన ఆయనకొచ్చేసి ఎట్లీస్ట్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటది అయిన అసలు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు పెరుగు అన్నమే తినేదట చిన్నప్పటి నుంచి కూడా అ ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు ఆప్ ఇప్పుడు అంటే కొత్త కొత్త కుర్లు టిఫిన్లు అట్లా చేసుకునేది గని అప్పట్లేంది బర్రేలు బాగుండేది కదరా అప్పుడు కూరగాయలే రేట్ ఎక్కువ పాలు ఏముంది ఇంటికో బర్రె అసలు ఈ ఒకక్క ప్రతి ఒక్కాల్లింట్లో పాడి పశువులు ఉంటాయి కదా వాళ్ళకి పాలు సారీ పాలు నెయ్యి ఇట్లాంటివి అసలు ఒక లెక్కే కాదు పెరుగు అసలు వాళ్లు ఫస్ట్ నుంచి కూడా అస అసలు మనకి ఇప్పుడు పాలు పెరుగు అంటే ఏదో అది ఓక ఎట్లా రేటు పెరగడం వల్ల మళ్ళ అంతా కల్తీ అయిపోయింది మన దగ్గర ఇప్పుడు కానీ అప్పుడు ఏముంది అసలు వాళ్ళట మా మామయ్య వాళ్ళ బర్రె పాలు ఇట్ల పీస్కి ఎమ్మడే తాగేదట అంత స్వచ్ఛమైన పాలు ఆ స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన పెరుగు ఇగ నెయ్యితే ఇక వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి అసలు ఎట్లా తింటారు అట్లా తినేదట మొన్న సర్లే అని చెప్పి నెయ్యి కొందని చూస్తే ఆన్ లీటర్ ఆరు వందలు సారీ పావు కేజీ ఆరు వందలు అన్నర్రా
అంతే అక్క బయ్ ట మనమే ఒక మనమే ఒ ఒక పాలఅతని మంచిగ ఎంచుకొని అది ప మిగడ తీసుకొని చేసుకోవడం మంది మనకే మంచిది అనిపించింది నాకైతే మొన్న కూడా
నేను అదే అనుకున్నారా ఆరు వందలు అట అనిపించిందిలేగాని అట్ట తీసుకొని చేపిచ్చుకోడం బెస్ట్ లే ఎం అయితది అంటే షాప్ లోనే కొందామని బొయ్య పోయితే వామ్మో దాంట్ల అంతా అసలంతా ఎట్లా అం టే నాసిరకం లాగా అనిపించింది దానిపైన డాల్డా కలిపినట్టు అనిపించింది ఆ నెయ్యి అంత టేస్ట్ అస్సల్ బాలే
బాగోదు అక్క మనం ఇంట్లో తయారు చేసుకుందాని కి ఏనో బయట వాళ్ళు తయారు చేసిన దానికి చాలా తేడా ఉంటంది అక్క అందుకే ఇంకోటి ఏంటంటే ఆ నెయ్యి కూడా అక్క స్టీల్ దాంట్లో చేస్తే ఒక రకంగా ఉంటంది
అవును
రాతెండి దాంట్లో చేస్తే ఒక రకంగుంటంది
ఆ టేస్ట్ కూడా అంత డిఫరెంట్గా వస్తుంది రా అయితే ఇప్పుడు ఎక్కడ షాపింగ్ ఎక్కడ చేసవ్ మరి ఉమ్ అప్పుడు అమ్మ వాళ్ళంతె కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మొన్న ఒకరి నెయ్యిది చూశాను నెయ్యంటే గుర్తొచ్చింది నెయ్యి చేసేటప్పుడు తమలపాకు ఎయ్యాలా నీళ్ళో
వెయ్యాలంట నా కూడా మొన్నే తెలిసింది
నీరు మొన్న చూసి ఏమో మనకి తెలియద్లేగనీ యూట్యూబ్లట్ సర్చ్ చేసా చెప్పా కద నేర్చుకుందాంమనన్ కొన్నా అని చెప్పా కదా కొన్నాక కొంచెం టేస్ట్ మంచిగా అనిపియలే మా మావయ్యకేస్తే ఏంది నెయ్యి ఇట్టుంది మేము అప్ప ఒకప్పుడు అట్ట చేసేది అన్నాడు ఇగ సార్లే నేనే చేద్దామని చెప్పి యూట్యూబ్లో చూసా చాలా చూసేలోక ఒక నెయ్యిలో తమలపాకేసి మంచిగా హీట్ చేస్తానట నెయ్యి వాసనా మం. మంచిగుంటదట టేస్ట్ కూడా చేంజ్ కాదట ఎన్ని రోజులకైనా.
ఆహ్.
అదేలే షాపింగ్ అయిపోయిందా ఈ సారీ తీసుకున్నావా డ్రెస్ తీసుకున్నావా బర్త్డేకి.
సారీ ఏ తీసుకున్నా అక్క.
సారీ ఏ బెస్ట్ బ.
ఉమ్ ఆహ్ వర్క దే వర్క్ బ్లౌజ్ ఏపిస్తన్నా. అదే స్టీల్ వాటిలల్లో బావుంటాది బిర్యానీ ఈ సారి మస్తు ఉంటది ఇంగ బిర్యానీ ఇంకా.
ఏ తప్పకుండా వస్తాం ఆహ్ వస్తాం వస్తాం తీ. ఓకే రా థాంక్యూ గుర్తుంచుకొని మరి కాల్ చేసావ్. తప్పకుండా అందర కలిసి వస్తాం ఆహ్ ఓకే బాయ్ మా.
సరే అక్క బాయ్.
ఆహ్ బాయ్.